అ వెనుంత
వినిపిస్తు వినిపిస్తు
ఏం లేదు మా అత్తమ్మ బిల్లు సంచినయింది నిన్న అయితే వాల్ ఆ హాస్పిటల్ టెస్టింగ్ చేసిద్దామని తీసుకోండి మా ఆయన మా మొత్తం ఏమంటాంది నిన్న డబ్బులు మరి బ్లడ్ టెస్ట్ క్కేంటే ఆ వెండు వాళ్ళు అక్కాను ఒక ఐదు వేలు అడిగినని అన్నా నేను నిజంగానే అనుకును న్నా కాకుంట అే మమ పోననుకో చూసిన మా ఆయనే ఉన్న డబ్బులు కొట్టిన అని చూస్తే బేరేటూళ్ళ దగ్గర వెయ్యి వేలు అడిగిళ్ళు అంటే వాళ్ళ అన్న దగ్గర మా త్తమలాన్న దగ్గర మ ఇరవై వేలు మరి నాకు చెప్పొచ్చుగా తిను అన్న తింటన వాళ పైసలు
ఎవరా మీ ఆయననేనా శిూరిటి
మా ఆయన కాదు మా మ్మ మా ఆయన శురీటి, ఇప్పుడు కారు కొన్నాం కద ఇస్తామన్నట్టు అడిగినట్టున్నారు.
అవునా
మరి నాక్ జెప్పచ్చు కదా నేను ఎమన్నా నన్న బయట మనిషినా
కాదే నువ్ వంద రూపాయలు పెట్టి అది కొంటనే ఆ ఆ ఎందు కోడ్ వడ్ తానా వన్న అన్నవని చెప్పనట్టుండది
ఏంటి వంద రూపాల్ పెట్టికొన్నా అని
మీ మామయ్య, అత్తయ్య నీ అన్నడేమో చర్చించిందని. అన్నవా ఆయన తోడ్ ను ఆయన తోట్ నువ్వు
నేను ఒక మాట నా వీడే చెప్తడు, మా ఆయనే ఇట్లా అంటది అట్లా అంటదని, నేను అంటా కదా భార్యభర్తలు అన్నా కనుకోరా నువ్వు వాళ్ళ. అట్లా చేస్తార్, ఇట్లా చేస్తాన్నాంని నేన్ అన్. అంటే ఆ మాటలు వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తడు ఇట్లాంటాది అట్ అట్లాంటర్ న్
ఆహా అన్ని జప్
చెప్తడు అంటే కొన్ని చెప్తడు కొన్ని చెప్పడు ఇగ వాన్ పిచ్చి
ఆ వాయన గూడ ఒక్కొక్కసారి జోక్ కుల్ జోకుల్ జోకుల్ ఉన్నప్పుడు చెప్తడే మీర్ కోపం త్ తది నాకు
నాకు కూడా కోపం వత్తది. మనం మన మంచి గురించి చెప్పుకుంటాం కానీ, అయినా ఆయనకు ఏర్పడలా ఇప్పుడు ఫస్ట్ నెల ఈఎంఐ ఎట్లా కడతడు ఇరవై మూడు వేలు కట్టాలి వచ్చే నెల పదవ తారీఖు ఆయన. కనీసం రోజుకు రెండువయిల్ నాల రోజుకు రెండు వేల్ జేస్
చెయ్యాకే అని చెప్పినా ఆ ఎవ్వళ రోగం వాళ్ళక్ తెలీదా నే అని చెప్పినా
ట్టిండు కదనే ఇప్పుడు నేను హెల్ చేయకుంటుం వే నన్ను ఇంకా టార్చర్ పెడ్ త్తడ్ నువ్ గోనియాలేదు, అందుకే నేను ఇట్టున్నా అని రోజు తాగుతా ఉంటడు, ఆ మెంటల్ టార్చర్ కంటే ఈ. ఇప్పుడు ఆయనకి ఏర్పడుతది కదా ఎవల్ సాయం జెత్ రెవల్ చేయరని ఇప్పుడు నాక్కడైతే ఈ ఇన్నవ్ ఇ గిత్తా నికి
మరి వాళ్ బలే ఇచ్చల్లె ఎట్లా నమ్మి ఇచ్చిళ్ళు
హ్మ్
మీ బాబు ని ఏడ కుసావెట్టినవ్ మరి
అ
మీ బాబునెక్కడ కూర్చో బెట్టినావ్
నా దగ్గర నేను పక్కన చీర వేసుకొని కూర్చోబెట్టిన బిస్కెట్ ప్యాకెట్ చిప్స్ కొంపుకొచ్చిను ఇంత ముందు పోయి ఇగ అవే తింటుండు పాలు దాపిచ్చిన రాంగనే బర్రె పాలు తీసుకొచ్చిన
ఆ డబ్బాలో ధిస్కచ్చిన ఆ బాటిల్ ఎలా నన్న డబ్బ పన్నన్న
ఇయ్యొ బాటిల్కిన్నామే అది మ అత్తమ్మ మొల్ల ఇంటి కడ పెట్టొచ్చుప్పు థమ్స్ అప్ సీజన్ బాటిల్ పోసుకున్న తందరని అవతా
కాదుమి అత్తమ్ మ తతములు ఇంటికడ ఎందుకు పెట్టచ్చు చిన్నాడ మీ మేమా
ఏ వాళ్ళు సోదు లోపం ఒక్కటే నైట్ అంతా ముూచ్చట్ పెడతళ వంద రూపాయల ఖర్చు నిన్ననే ఇప్పుడు కింద ఆపోలలో పోయి అడుగుతే ఐదు వందలు అంటారు వాళ్ళు
ఆ మా ఆయన బయట స్టీల్ తీసుకోకు ఇప్పటి మందం
ఇప్పటి మందమే తీసుకుందాం అని అడిగితే ప్లాస్టిక్ టిగిన్న అ ని అడిగితే ఐదు రెండు వందలు మూడు వందలు అన్నది బయట వంద రూపాయలకు దొరుకుతాయి
ఆ హనేేమ్ మల్ కాంచివ్ అయినప్పుడు మా బాబా పాలు బంద చేద్దాంమని మానేది తేచ్చిండు నూట ఇరవై రూపాయలక ప్లాస్టిక్ ది
ఇ
అది ఇనా ఒక్క రోజు కూడా దాగలే పుల్లు తిట్టిండు నన్ను అన్ని అద్దే అంట ఇద్దే అంట టువనిం పైసల నోడ కొతవు ఏడి తగి తాగింద మరి అని
ఉమ్ ఆ మేం పాప్ పోయిదా స్కూల్కి
పోయింది
ఫీవర్ తక్కువ అయిదా
అది నైట్లేనే అర్చి చట్టి నయా సిరప్ పొయ్యలేవ్ కాఫ్ బాగా వచ్చింది ఘోరంగా కంటిన్యూగా చింది ఉమ్ కాఫ్ ఉక్కు సిరా పోసిన నిన్న వాళ్ళ డాడీ బర్త్డే అయితే ఆమె స్కూల్ల్లో పంచుతదటా
ఉమ్ మా త్తమ్మకు హస్పిటల్ తీసుకోపోవాల్ ఆడ మా ఆయనే తీసుకతాడు మా ఆడి బిడ్డ ఓ న్నది మ మామే జె పైని బాబున తీసు కొన్ని రూమ్లు ఉండొచ్చు కదా అది బాబు
వాళ్ళు ముగ్గురు ప్లాన్ వెసుకున్నరు తియే ఆ వాళ్ళు ముగ్గురు ప్లాన్ వేసుకున్నారు తియ్య కావాలని
ఆ మా అడిబిడ్డ కాడ ఉంచుదాం అంటే మాడిబిడ్డ రూమ్ లే ఊ ఉంటది గా నమ్మక దింపి హాస్పిటల్ కి పోవచ్చు కదా ఉండడు ఉండడు ఉండడు అని అంటాది ముందు నుండి కావాలనే చేస్తారు వాళ్ళు అందుకే నాకు చికాకు లేతంది
ఓపిక పట్టువనే స్కూల్ పోయేవరకు కాదే గి ఇండ్ల పనులు చూసుకో బాబు ను చూసుకో చూసుకున్నట్టుంటది ఇండ్ల పనులు చూసుకున్నట్టు ఉంటది అని చెప్పిన
ఏ ఇగ ఇంట్లో ఉంటే మెంటల్ టార్చర్ రే నీకు అర్థం కాదు వాళ్ళు ఎట్లా మనిషిని విలువదయకుండా చేస్తారు తెలుసా ఎంత గోరంగా చూస్తారు తెలుసా
ఉహు
వాళ్లు ఎం ఉత్త మాటలంటే నేను ఆసిడ్ తాగుతానికి పోతే ఆలోచించి ఒకసారి
అవును నన్ను ఏమన్నారు కానీ ఇంకా నేనే ఒక్కొక్కసారి చిదిరించుకుంటా
ఊ చిన్న బాబు అది అది ఇది అని అన్ని ఆలోచించే వాళ్ళ ఎన్ని ఎందుకు ఇంట్ల కూసు కూసోని తింటోంది ఏం చేసి పెట్టింది మాకు ఏం తెచ్చి పెడతాందాని చెప్ప
నువ్వు ఊర్లు ఉన్నప్పుడు బాబుని పట్టుకని నిన్ను పొలం పనికి పంపియలేదని అనేే టమాట
ఆ ఆయన్ని చేసినవి లెక్కలకు రావు వాళ్లు ఏం చేసినా మీ నాన్న బయటికి పని కి పంపిన మా మేము అని అంటుంది ఈ లంబడోళ్లు అంతేనే బాగా పని చేస్తారు కదా అట్లా మనం చేయాలి అనుకుంటారు మనం ఎందుకు చేస్తాం వాళ్ల బిడ్డలు ఇప్పుడు చేస్తా లేమన్నా ఆ ఆలోచించారు వాళ్ళ కూడాళ్ళ అయితే చేయాలంట
బాగా తేడా చూస్తారు కానీ వాళ్ళకు మనకు
మా ఆడబిడ్డ ఇప్పుడు మా ఆడబిడ్డ దగ్గర చదురుతున్నాంటే ఉండడు రూమ్ లో ఆ మాం చేస్తాడు ఆమెన దగ్గర తిన్నాడు అంటాడు బ్యాంక్ లో డ్యూటీ చేసే కాడ ఉంచుకోవాలి రూమ్ లో తి ఉండే కాడ ఉండడు
కాదే కొష ఫోన్ పెట్టి మ శుష సూషి అట్లానే నిద్ర పోవు కదా
ఆ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఫోన్ చూస్తాడు ఆ బిస్కెట్స్ అవి చిప్స్ కొనిస్త తినకుంటడా కూర్చుంటాడు పాలు దాపియాలి టీవీ పెట్టాలి వాళ్ళకన్నీ ఉన్నాయి
ఆ మన కొ ఒక్కరోజు ఆ కావళ్ళ మీ ఆయన మీ అత్తమా ముగ్గురు ప్లాన్ వేసుకున్నారుది
దగ్గర దింపి రాలి మచ్చల దగ్గర మలు చూసుకుంటే కాని ఆ ప్రెగ్నెంట్ ఆ
ఆమె ప్రెగ్నెంట్ కాదు మళ్ళీ ఆ పాపకు తల్లి అయిందట మళ్ళా మీ బాబు నుంచి మీబాబు కైతది
మలా బాబు కే
అను ఎప్పంది ఆ తలన ఇప్పుడు కొండ దగ్గరకిక్కళ పోవద్దు
హాస్టెల్నే ఒకలా కాంటుకుంటుది
ంచన వల్ల అనీ మైనలక్కడ రా వల్ల ఆయన మ చూసుకుంటూడు దాన్ని
ఆ ఓ మీ చెల్ గోర మాట్లాడతా ఆటో నడపావ త రజు టిఫిన్ వ ఇదాన్న బయటదిన్న నదాటా
తినడుయనే బయట ఇంక వండేదాకా అన్న ఉంటది వండి దాకనే పోతాడు కానీ ఒక్క రోజు కూడా బయట తినడు తినకుండా ఉ డు ఐదు రూపాయలు భోజన అన దిచాడు కాగానీ మస్తు మా ఇల్ ఇక అట్లుంటే వా అలా తెసా ఇ చేస్తాను ఇటు చేస్తానుని అని అంటది ఒక్క రోజు తాగ తెలుసా
నేను కూడా వార వారం బాగా తాగుతే
హ్మ్ ఏదన్నా ఒక రోజు దావత్ మే కన్నానా వద్దు బయటకు వద్దు
మీ నీనా కుక్కల్ తిన్నా అవుతా నిమిషల్లా కూడా కొంచెం ఆమె నీ లెక్కలు వత్తాది కొంచెమంత వాయిస్
మాస్ చిన్నగ్ చెల్లది నాది సేమ్ వత్తది
ఆహా మా చెల్లెకు ఇంక కొంచెం అది తెలివి వేరేగాలే కొంచెం అట్లా అంటే అనిపితాంది లైట్ గా
ఆ తెలవి తెలవి గానే ఉంటది ఆ లే లే అయ్యో బిసు
ఫ్యామిలీ పరంగా ఉన్నదే తెలివి మం
వేరే బిస్కెట్ ఇట్ తెచ్చుకో బిస్కెట్ వడేసిండు ఆ ఆచు చెప్పు
ఇగ పోతలేదు మా చిన్న చెల్లె పెళ్లి ఎట్లా చేస్తదో పైసలు ఏ నుంచి సంపాదిస్తాదో అంటాందే వామ్మో
స ప్రేమ ఇంకా ఎం అనాలి
ఆ సరే
మూంగ్ దళ్ ప్యాకెట్ ఇత్త నా కొడుకి నాయ్దో నా ద కు బొమ్మ చూపెట్టు రైమ్స్ రైమ్స్ చూపెడుతాడు రైమ్స్ రైమ్స్ పాప పాప చూపెడుతాడు యూ ట్యూబ్ లో చూపెట్టు ఆ అవి ఉంటేగా